హలో వినిపిస్తు
ఆ వినిపిస్తుంది ఎలా ఉన్నారండి
బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం తిన్నారా
ఆ తిన్నామండి మీరు
ఆ లేదండి ఇంకా తినాలి
మ్ హూ
ఏం చేస్తున్నావ్.
ఇంలేదండి ఇందాకే ఉమ్ మా ఇంట్లో ఇవ్వాళ ఎల్లమ్మని పెట్టుకుంటే పూజలు అవన్నీ కంప్లీట్ చేసేసి కూర్చు
అవునా
ఉమ్
అంత అయిపైయిందా
ఉ అయిపోయిందండి మీరేం చేస్తున్నారు
ఖాళీ అండి బోరింగ్ గా ఉందని అలా ఎల్తున్నా బయటికి ఫ్రెం ఫ్రెండ్స్తో నడుచుకుంటు
ఇంకా ఏం సంగతూలులండి
ఏముందండి మా మా విలేజ్ లో గ్రౌండ్ లో పిల్లలు క్రికెట్ ఆడతారు ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళి ఆడాలి
మ్ హు అంటే మీరేమన్న జాబ్ చేస్తారా అండి
బంటే ప్రజెంట్ అయితే ఖాళీ
చూస్తున్నారా
చూస్తున్నా
హూ
మీరండి
మేం ఖాళీ అంది ఇంట్లో
అవునా
ఉమ్ ఏదో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ట్రై చేద్దామని చూస్తూన్న కానీ దొర్కట్ లే
వర్క్ ఫ్రమ్ హోమా
మ్మ్ ఉమ్ రీసెంట్ టైమ్ ల ఉన్న అంటే మీరేమన్నా షాపింగ్ చేశారా
షాపింగ్ ఏం చేయలేదండి చే లాస్ట్ మంత్ లో ఏమో చేశాను అనుకుంటా
అవును అంటే మీకి ఒక ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా ఆఫ్ లైన్ షాపింగ్ ఇష్టమా
ఆన్లైన్ పెద్దగా జెయ్యాను ఆఫ్లైన్ ఓన్లీ ఆన్లైన్ చేస్తా బట్ ఎప్పుడో ఒసారి
చాలా తక్కువనా
తక్కువ
ఉ ఎక్కువ ఆఫ్లైనే చేస్తారా
హ
మ్ లైక్ మీకు ఏ డ్రెస్ మోడల్స్ అంటే బాగా ఇష్టం అంటే ఇప్పుడు అబ్బాయిలకి ఎక్కువ ఫార్మల్స్ లేకపోతే ప్రిన్ షర్ట్స్ ఉం లేదంటే మ్ ఇంకా ఉంటాయి కదా మీకు మోడల్స్ చెక్స్ అని స్మాల్ చెక్స్ అని అట్లా మీ మీకు బాగా సూట అయ్య
అంటే నేను ఎక్కువగా చెక్స్ ప్లేను వేసుకుంటా
చెక్స్ అట్ అంటే మీకు రండి ఇట్లా బాగా సూట్ అయితే
ఐ థింక్ చెక్స్ అనుకుంట
క్ బస్
అంటే ప్లేన్ కూడా బానే ఉంటాయి
హ మీరేమన్నా అంటే సాంగ్స్ వింటారా ఎక్కువ మ్యూజిక్ ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ అంటారు ఎకు
నేను ఎక్కువ అంటే ఆరంజ్ మూవి సాంగ్స్ వింటా మళ్ళీ ఆర్య ట్వ
ఆ ఈ మధ్య ఆనిమీ అని కొత్తగా వస్తుంది కదా చూస్తారు అనిమీస్
లేదండి చూడలే చూసారా మీరు
నేను ఆ నస్ పెద్దగా వాచ్ చేయనండి మా చెల్లి బాగా వాచ్ చేస్తుంది
అవునా
హ వెబ్ సిరీస్ వాచ్ చేస్తారా
లేదండి
మర ఏమి ఎక్కువగా చూస్తారు మీరు
ఎక్కువ అంటే చూస్తా బాలీవుడ్ అండ్ ఇంకా అంటే ఎట్లా అంటే డిస్కవరీ టైప్ ఉంటాయి కదా అంటే
అ
ఎట్లాంటే ఫారెస్ట్ల గురించి అట్లా సర్వైవ్ అవ్వడం లాంటివి ఆ టైపులో
అట్లాంటివి మోస్ బాచ్చేస్తారుా
ఫిష్ వంటడం లాంటివి
ఫిష్ పడుతారా మీరు ఫిష్ తింటారా ఎక్కువ
ఎక్కువ తినను బట్ పాడతా
ఫేవరెట్ డిష్ అంట
ఫేవరెట్ అంటే మటన్
మ బా తింటారు
ఆ
మటన్ కుకింగ్ వచ్చ
కుకింగ్ రాదండి ఓన్లీ తినడమే
మీ ఇట్లో ఎవరు బాగా కుక్ చేస్తారు
ఎవరంటే ఓన్లీ మమ్మీ ఇంకా ఎవ్వరికి రావు వంటలు మా ఇంట్లో
అవును ఉండే మమ్మీ ఒకక్కత కుక్ చేస్తారా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా మరి మీ మమ్మీ కుర్చ చేస్తా అంటడి
హెల్ప్ అంటే నార్మల్గా షాప్ క వెళ్ళకి తవడం వరకు ఇక వంట అంటే మమ్మీని చూసుకుంటది
ఆ అంటే మీరు ఇప్పటి వరకు ఏం కుక్ చేయాలదా మీ ఇంట్లో
ఏం చేయాలండి రాదు కుక్ చేయడం ఆమ్లెట్ వేసావున్లీ
రీసెంట్ గా హోలీ అయింది కదా అంటే హోలీ ఫెస్టివల్ అయింది కదా సెలబ్రేట్ చేసుకున్నారా
పోలీ ఫెస్టివల్ ఈసారి చేలేండి మా విలేజ్ లో లేదు ఈసారి
అవునా
లాస్ట్ టైం చేసాం చాలా బాగా
ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారండి
మా విలేజ్ లోనే అంటే మా విలేజ్ లో మార్నింగ్ సెలబ్రేట్ చేసుకొని టెన్ కి మా పక్క విలేజ్ అంటే మా క్లాస్ మేట్స్ ఉంటారు వాళ్ళ విలేజ్కి వెళ్ళి వాళ్ళతో సెలబ్రేట్ చేసి కుని ఇంటిక వచ్చి ఫ్రెష్ప్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్ తో అంటే ఫుడ్ వండుకొని వండుకొని ఒక మామిడి తోటి ఉంటుది మా విలేజ్ లో హ అక్కడికి వెళ్ళి తింటూ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసాం
అవునా సెలబ్రేట్ చేసుకున్నారుయితే
అవుండి
హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు
ఆ
ఉ
మీకు వచ్చాండి పప్పు చేయడం
ఆ కాండి ఏదో అట్లా అట్లా వచ్చండి చేస్తా బట్ మా ఇంట్లో మా మరిది నేను వండే నచ్చ
అవునా
ఇప్పుడు కాంప్లిమెంటీ ఏమన్నా గాని హ ఓకే అ అంటాడ అన్నమాట
అవునా
హమ్
ఏమి కుక్ చేశారు బాగా ఎక్కువగా
నేను మోస్ట్లీ ఎక్కువ నేను కుక్ చేసింది అంటే చికెన్
మ్
మా మరిదికి నేను కుక్ చేసేదనికన్నా అంటే వాళ్ల అన్నయ్య కుక్ చేస్తే బాగా ఇష్టం మాట
మటన్ చేయడం వచ్చా
తినడం వచ్చు చేయడం రాదు
అయ్యో
ఓన్లీ చికెన్ ఉ ఇక్కా
ఏముందండి బయటికి వెళ్ళి
మీరు ఫాస్టుగా తింటారు అ కొ బయట ఫుడ్ తింటారా
బయట ఫుడ్ అంటే అంటే నార్మల్గా ఎగ్ రైస్ లాంటివి ఫాస్ట్ ఫుడ్ తినను ఎక్కువగా చాలా తక్కువ
హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తారా
ఆ అంటే ఎక్కువ ఇంట్లోనే చేసుకుని తింటాం ఇంట్లో చేయడానికి వీలు లేనప్పుడు బయట
అంటే మీరు ఎక్కువ హోటల్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారా లేదంటే రెస్టారెంట్స్ లేకపోతే స్ట్రీట్ సైడ్ కూడా బిర్యానీస్ అవి ఇవి అమ్ముతా ఉంటారు కదా ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు
అంటే నార్మల్గా బయటికి వెళ్ళి అంటే సపరేట్ అని తీసుకుని ఆర్డర్ చేస్తా ఆన్లైన్లో
ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారా
ఉ
మరి ఆన్లైన్ ఫుడ్ తింటాంటే మంచి హెల్త్ కరాబ్ అవుతుంది కదా
అంటే ఊరికేం తినం కదండి మనం ఎప్పుడో అలా ఇంట్లో జెన్ టైంలో
రెండు నిమిషాలు తింటారు
హాండీ
ఎప్పుడైనా ఒకసారి తింటారా ఆన్లైన్లో ఒకే అయ్యో అయ్యో